అడి
హలో! ఉంది ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా?
అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు?
ఆ బాగున్నామండి అందరం.
మంచిది. మంచిది.
ఆ ఇంకేంటి? అ ఇంకె ఆ ఊర్లో సంగతులు మీరే చెప్పాలి ఇంకా?
అవునా చిన్నప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం సమ్మర్ హాలిడేస్ లో. కానీ ఇప్పుడు అలా కుదరదు కదండి. మీరు చేసే స్వీట్స్ ఇంకా మురుకులు కూడా బాగుంటుండే కానీ ఇప్పుడు అలా కాదు కదండి.
అవునండి! చిన్నప్పుడే బాగుండే ఎండాకాలం రాగానే మంచిగా మన ఇష్టమైన స్వీట్స్ మురుకులు అడిగినవి అన్నీ చేస్తుండె.
అయితే అసలు చెప్పడం ఏంటంటే చాలా ఉంటాయి. అరిసలు చెకోడి, పకోడి అని ఎన్నో చేసుకునే వాళ్ళం ఇంకా మనం టమాటా అప్పాలు కూడా చేసుకునే వాళ్ళం. అసలు ఆ రోజులే డి
ఇంకా ముఖ్యంగా సర్వపిండి అయితే ఇంకా బాగుంటుండే ఛాయ్ తో.
అవునండి మీకు గుర్తు నమనించినప్పుడు మీరు నేను ఇంకా మన స్నేహితులు ఎంతోమంది ఆడుకునే వాళ్ళం ఆ జ్ఞాపకాలు వేరే అండి అసలు మీ ఇంట్లో మురుకులు చేస్తే వచ్చి తినేవాళ్ళం టీవీ చూస్తూ కదండీ ఆ రోజే వేరు
అవునండి ఇంకా పండగది వస్తే ఇక మనకి పండగ హద్దులు దాటి మంచిగా ఆ బయటక వెళ్ళే వాళ్ళం గుడికెళ్ళే వాళ్ళం అందరం మంచిగా కలిసి ఉండే వాళ్ళం ఇప్పుడు అలా కాదు పట్ నంకోచ్చేసి మొత్తం మారిపోయింది మీరు అక్కడ మేము ఇక్కడ అన్నట్టు
అవునండి అయినా ఊరు విషయాలు వేరండి అసలు ఊర్లో ఎంత బాగుంటుందో ఆ పల్లెటూరు వాతావరణం ఆ ఆవులు గేదలు అన్ని వేరండి ఉదయాన్నే లేచే వాళ్ళం పొలా పొలం గట్టిలో వెళ్లే వాళ్ళం ఆ రోజులే వేరండి అసలు
అవును ఇంకా
ఈసారి వస్తారా అండి ఊరికి
వస్తామండి ఈసారి వేసవికాలాలు రాగానే మేము వద్దామని అనుకుంటున్నాం ఊరికి
అవునా ఈసారి వస్తే ఖచ్చితంగా చిన్నప్పటిలాగా కాకపోయినా కొంచెం ఇంకెక్కువ ఎంజాయ్ చేయగల ఇంక ఎక్కువ ఎంజాయ్ చేద్దాంండి
ఆ ఈసారి గుడికి వెళ్దాము మంచిగా ఆ ఎక్కడికైనా ఆ ఇంకా మళ్ళీ తీర్థయాత్రలకి తిరుపతికి కానీ ఊరికే కాకుండా తిరుపతికి కానీ లేకపోతే షిరడికి కాని అక్కడ వెళ్ళేసి రావాలి గుడికి మంచి జరుగు తదన్నారు ఈసారి రాశిఫరాలు కూడా బాగున్నాయని టీవీలో చెప్తుంటే విన్నాం అందరివి చూసుకున్నారా మీరు
ఆ చూసుకున్నామండి అసలు చిన్నప్పుడు ఎన్ని రోజులు సెలవులు వచ్చినా కానీ ఎండాకాలం సెలవులు ఎండాకాలం సెలవులే అండి మంచిగా చాలా ఎక్కువ రోజులు వస్తుంది
అవును అవునండి
ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కొక్కడ ఎక్కడు ఉన్నారో ఏంటో తెలీదండి
రాఖీ ఎలా జరుపుకున్నారు మరీ మీరు
చాలా బాగా జరుపుకున్నామ అండి పొద్దున్న లేచి ఫ్రెష్ చేసి బాగా ఏమంటారు మొహం కడుక్కకొని స్నానం చేసి తలంటుకొని గుడికెళ్ళి ఇంట్లో పనులు చేసుకొని బొబ్బట్లు కూడా చేసు అకున్నామండి ఈసారి చాలా బాగు కుదిరాయి నేనే చేశాను మా ఇంట్లో
ఓ అవునండి అవునండి
అవున
ఏ ఏమేమి చేశారు మరి ఆ పూ ఉగాది రోజు
పూలలు చేసాము ఇంకా ఉగాది పచ్చడి చేసాము పాలకూర పప్పు ఇవన్నీ చాలా వండుకొని తిన్నామండి దానికి ముందు వారం ముందు రోజులు అప్పడాలు పెట్టుకున్నాము సో అవి కూడా మేము చేసుకొని తిన్నాము ట్రై చేసుకొని వేపు కొంతీ మీరెలా జరుపుకున్నారండి ఉగాది
నేను పొద్దున్నే పొద్దున లేేసి గుడి కెళ్దామండి గుడి గుడికెళ్ళి భక్షాలు ఆ పూజ చేసుకున్నాం పూజ చేసుకొని ఆ ఉగాది పచ్చడి పెట్టుకున్నాము భక్షాలు చేసుకున్నాము ఆ చక్కర ఇంకా బెల్లంది ఆ ఇంకా మంచిగా మీలాగనే పాలకూర పప్పు ఇంకా ఉగాది పచ్చడి అవన్నీ చేసుకొని తిన్నాం ఇంకా అప్పడాలు అన్ని సాంబార్గా సాంబార్ కూడా చేసుకున్నాం ఇంకా మేము
అవునా అండి ఊర్లో మీ
ఇంకా రాత్రి అయితే మంచిగా గుడిలోనే ఉన్నాము ఇంకా మేము అయ్యగారు అయ్యగారు అన్ని చెప్తూ ఉండే రాశి ఫొలాలు ఇలా ఉండాలి అ అలా ఉన్నాయి అని ఈ సంవత్సరానికి అన్ని మంచిగా ఉంటాయి రాశి ఫలాలు గురించి అని చెప్పారు ఇక అన్ని రాశి పరాలని మంచిగా ఉన్నాయ అని చెప్పారు జాతకాలవి అన్నీ
మీఊ ఊర్లో మీ అమ్మ అమ్మమ్మ గారు తాతయ్య గారు మీ మామయ్య గారు ఎల ఉన్నారండి
అందరం బాగున్నామండి
అవునా
మీరు చూసుకున్నారా విన్న గుడికెళ్ళి పంతులు గారి దగ్గర రాసిి ఫలాలు ఎలా ఉన్నాయని
లేదండి నెక్స్ట్ డేఫ కాలేజ్ ఇంకా ఆఫీస్లోతో బిజీ ఉండేయండి అందుకే నైట్ అంతా గుడ్లో ఉండలేదు మార్నింగ్ న్యూస్లో చూసాండి
అవునా అండి
అవునండి మీ అమ్మగారు మీ నాన్నగారు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నండి అందరూ మీరు
ఏ ఇంక్వైరీ చేసుకున్నారండి మరి ఈరోోజు
ఈరోజు వంకాయ్ మీరు
మారా దొండకాయ ఇంక బెండకాయ వేపిడండి
అవునా అండి ఇంకా
అవునండి ఈసారి మరి ఊరిక వస్తున్నారా
వస్తున్నామండి మీరు ఆ మీరు కూడా మంచిగా ఎంజాయ్ చెయొచ్చు అక్కడకి వచ్చాక సంతోషంగా ఉండొచ్చు ఇంకా ఎడపాయలు ఎడపాయలకి వెళ్దాం అనుకున్నాము పెద్దమ్ దుర్గామాత దగ్గరికి
అవునా అండి అవునా అదే ప్లేసెస్ ఇంకా ఇంకా దేవాలయ కాకుండా ఇంక ఇక్కడికైనా వెళ్దామా అండి
ఇంకా ఆ మీరే చెప్పాలి ఇంకా
ఉ ఉ మరి మానేసే మీరందరు వస్తున్నారు మరి దాల్ దాల్
ఆ మీరు ఏం తిన్నారే మరి ఈ రోజు లేట్ అయితందిగా ఇంకా
లేదండి ఇంకా తినలేదు ఇప్పుడు తినాలి
ఆహా
అవునండి మీరు బిర్యానీ బాగా చేస్తారు కదా మరి మాకు చేస్తున్నారా ఏంటి
చేస్ నవ్వండి అందరూ మంచిగా ఆ ఈ సండే అదే తీ మంచిగా కుదిరింది ఇంకా
అయినా మీ అమ్మమ్మగారి చేత్తో బొమ్మడాయిల పులుసు మిస్ అయిపోతున్నానండి
ఆ అవునండి
ఆ ఇంకెటండి మరి
ఎందో ఏము తండి మంచిగా ఉగాది పండగ ఇంకా తెలుసావు మా గల్లీలో రంజాన్ ఆ ఇంకా ఇంకా తెలుసా మా గల్లీలో రంజాన్ ఆ రంజాన్ అయితే మంచిగా ధూంధాం చేసుకున్నారు ముస్లిమ్స్ వాళ్ళయితే రంజాన్ అవ్వగాని మంచిగా ఒక చిన్న ఆ చందమామ వస్తది అది చూసి రంజాన్ అనుకుంటారు వాళ్ళు ఆ రోజు రాత్రి అయితే ధూంధాం చేసారు అసలు అన్ని టెంట్లు కట్టుకొని ధూంధాం చేసారు మా గల్లీీస్ మా గల్లీలో
అవునా అండి మాగల్లి లో కూడా బానే జరుపుకున్నారు
ఎక్కడ చూస్తే అక్కడే వాళ్ళే ఉన్నారు అందరూ ముస్లింస్ వాళ్ళు
మరి ఈ ఈ సంవత్సరం ఎలా ఉందండి పోయిన సంవత్సరం కంటే
ఇంగ ఎలా ఉంటది ఇగ అలానే ఉంది ఇగ ఇగ హ ఇగ నడుస్తుంది ఇగ అలా
అవున ఇంకేంటండి మరి మరి మీరు ఇంతకు ముందు నాన్ వెజ్ తినకపోయేవాళ్ళుకదండి ఇప్పుడు తింటున్నారా
ఆ ఇగ తింటున్నాం అలవాటు చేసుకున్నాం ఇగ
అవునా
ఇగ అలవాటు చేశారు ఇగ ఇంట్లో వాళ్ళు
అవునవును
మరి మీరండి
మీ అమ్మమ్మగారు చకనాలు మురుకులు అన్నీ బా చేస్తుండే కదా అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారా మరి ఇసచేస్తే పంపియచ్చు కదండి మాకు
ఈసారి మేమే వస్తున్నాం కదండి అప్పుడు చేస్తాం అక్కడే తిందాం అక్కడే అందరం
అవునండి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయండి అప్పుడప్పుడు
అవునండి
ఈ బిజీ లైఫ్ కంటే అదే బెటర్ కదండి
అవునండి ఆ వాతావరణమే వేరు అసలు పల్లెటూర్లో ఎటువంటి కలుషతం ఉండదు అది ఇక్కడైతే దుమ్ము దూలి అన్ని ఉంటాయి ఇక్కడైతే ప పట్నంలో ఏ అన్నీ కలితివే కొన్ని అయితే
అవును మీ పోళ్లు
ఇంకా ఎల్పిజి గ్యాస్లు అయితే మహా గో ఆ రేట్ అయిపోతున్నాయి దొరకట్లేవు ఎంత బుక్ చేద్దామన్నా కూడా దొరకట్లేవు కదా మనకి మాకు
అవునండి మనం మళ్ళీ ఊరికి వెళ్ళిపోయేలా ఉన్నామండి ఏదో బతుకు తెరువు కోసం ఇటు వచ్చాం కానీ
అవునండి
అదే అయన అప్పటి కాలమే మేలు ఆ అప్పుడే బెట్ నయం అండి మనం చిన్నప్పుడే
అవునండి వచ్చి పదేళ్లు అయితుందండి ఏం లేదు ఇగ మంచిగ బతకడానికి వచ్చామండి ఇగ
అవునండి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
హ్మ్ హు ఇంకా అవునండి ఇక్కడ స్వర్ణగిరి పడిందంట కదండి చూసారా ఏంటి
ఆ చూసామండి
అవునా మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి అసల
అవునా
అవునండి అలాగే ఈ యాదిగుట్ట పక్కనే ఉంది కదండి
ఆ వెళ్లా వవెళ్ళో వచము పోయిన సరే మేము. వెళ్లేసొచ్చాం పోయినసారి. స్వర్ణగిరి కి వెళ్ళాము మంచిగా ఇంకా యాదగిరి గుట్టకి వెళ్ళేసి వచ్చాము మంచిగా.
మ్.
వివేక్. ఎల్లి నెల అయితుందండి మన్ మంచిగుంది రాత్రిపూట వెళ్తే స్వర్ణగిరి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే మంచిగా ఉంది.
అవునా అండి.
అవునండి మరి మీరు వెళ్తారా అండి.
ఏంటండి ఈ రోజు జీవనం ఎట్లండి రొటీనా అండి.
ఆ. మంచిగా. మంచిగా చేస్తానరండి అక్కడ చూడ్డానికి కళ్ళు సరిపోవ్ అసల. దీపార్థన అన్ని.
అవునండి సరే అండి మరి ఈ వేసవి కాలంలో కలుసుకున్నాం చిన్నప్పుటి ఙ్ఞాపకాలు అన్ని గుర్తు చేస్తుకున్నాం అండి.
ఆహా అవునండి. ఇంకా మీ ఐ ఇంకా ఒక నెలనే కదా అండి. వచ్చి మంచిగా ఈ ఈ వేసవి కాలంలో మంచిగా గడుపుదామండి. సమయం అందరం తో కలిసి అందరితో కలిసి మన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మంచిగా గ. జరుపుకుందాం పండగలాగా.
హాయ్ అండి. చెరువులో చెరువుల చాపలను పాట్. నన్లే అప్పడికప్పుడు కాల్చుకొని తింటే సూపర్ ఉంటదండి. మీ తాతయ్య గారు అండి.
అవునండి.
హోమ్ సరే అండి మరి సెలవు ఇంకా.
ఆ సరే అండి. జాగర్త అండి.
ఓ పది రోజుల ముందే వచ్చేయండి. వేసవి కాలం సెలవులకి.
సరే అండి మేము మేము ఫోన్ చేస్తాం వచ్చేటప్పుడు మంచిగా మంచిగా కలిసి మంచిగా మీరు చెప్పినట్టే చాపల వేపుడు.